హలో హలో అండి వినిపిస్తుంద ఆ అండి అనిపిస్తుంది
ఏం చేస్తున్నరండి
ఇప్పుడే తిన్నా అండి వాకింగ్ చేస్తున్నాను వాకింగ్ అని కిందకు వస్తున్నా బేస్మెంట్ లో ఉన్నా అందుకే వన్ ఆర్ టూ సెకండ్స్ డల్ అయ్యి
ఆహా అవులెండి
అవునండి చోళ బతురే ఫుల్ ప్లేట్ తిన్నా అడి స అరే వన్ ఫుల్ బిగ్ గి చూలే బతురే అని చెప్పేసి బిగ్గ్ది ఒస్తదండి పు పూరి చాలా బాగుంటదండి దాంట్లో చెన్న కర్రీ ఏస్
నేనెప్ ప్పుడు తినలేదే అండి ఇలా పేరు వినలేదు నేన్ తినలేదు అది మీరు చేసుకున్నారా ఇంట్లో
లేదండి బయట ఆర్డర్ పెట్టాను జనతా డిలక్స్ అని చెప్పేసి ఒక చోలే బతూరి చోలే బతూరె అరవై రూపాలండి ఫైవ్ రూపీస్ ఇడ్లీ అండి వన్ ఆఫ్ ద బెస్ ట్ కాంబో అండి
ఐదు రూపాయలేనా అండి ఇడ్లీ
అవునండి
ఆహా అయితే మంచిదె బాగా
అచువల్ గైతే నేను ఇంకొకా అతన్ మా రూమ్మెట్ కలిసి ఇద్దరం పెట్టుకోవాలనుకున్నామ్ అండి అప్పుడు రెండు చోలే బతురే పెట్టుకుంటే ఒకటి ఫార్టీ రూపీస్కి ఒస్తది బట్ అతను ఆహ్ బట్ అతను ఆఫ్నూన్ న్నాడు అని చెప్పేసి నాకు ఒద్ నండండి అందుకని చెప్పేసి ఇంక నేనోక్కన్ని ఆర్డర్ పెట్టుకున్నాను మీకక్కడా క్లైమేట్ ఎలా ఉందండి
మాకు నిన్న అయితే వడగల్ల వానబడిందండి మాకసలే నేన్ ఫస్ట్ టైం చూడ్డం ఆయిసులు అట్లా పడేది
ఐసులు ఉన్నాయ నిజ్జంగా అండి
అవునండి కాని అవి నేను తీసి ఫోటో తీసుకుందాం అనే లోపే అవి చేత్లో వేసుకున్న లోపే కరిగిపోతున్నాయి మాములుగాతే పెద్ద పెద్దగ పడతాయంట నిన్న కొంచెం చిన్నా సైజ్ లో పడింది నిన్నయ్
కానీ వడగల్ల వాన అంటే క్లౌడ్స్ చాలా
చినుకులు ఒస్తాయికదా ఆ అప్పుడు గూడా అసల్ చల్లగున్నాయి డీ ఫ్రిజ్లో వాటర్ పెడతాం కద మనం సేమ్ అట్లే ఉన్నాయి ఇంకా హ చాలా బాగున్నది నిన్న ఈ రోజు ఫుల్లు వేడి ఇంకా
ఈరోోజు మాకు కూడా పొద్దు నుంచి వేడి వేడి ఉండే అండి సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది
మధ్యాహ్నం బయటికి వెళ్ళాను అప్పుడు ఫుల్ వాతావరణం అంతా త వేడిగా ఉన్నింది అక్కడ బండిలో పోతున్నా కూడా వేడే చెమట పాడ్తానున్నది
ఓ నిన్న మొన్న వర్షం పడింది కదా అండి మీకు అందుకే ఇంకా ఈరోజు
అవునావును అవును ఇప్పుడు పర్లేదాండి బానే చల్లగా వుంది ఇప్పుడు నేను అసలు వేసవికాలం లో బేడ్షీట్ వేసుకొను అండి పడుకునేటప్పుడు నిన్న మొన్న త్రీ డేస్ నుండి ఫుల్ చలి ఏ ఇంగా వణకొస్తుంది
అంతా చాలేస్తుందా అండి
చల్లగా ఉన్నిన్దండి అంతే
అయినా మీ స్కిన్ నాకు తెలిసిందిందెలెండి మీరు చాలా సెన్సిటివ్ కూల్నెస్ కి ఎక్కువ్ ఉండలేరు నేనేమో రష్యా పోవాలనుకుంటానండి మిమ్మల్ని తీస్కొని రష్యాకి వెళ్తే ఎలా అండి అసల్కి
ఆహా అవున్లేండి అవేందుకులెండి ఇప్పుడు
ఆ
మీకు చోలే బట్టురే చేయడం వచ్చా
అమ్మో హ్ నేను చేయలేనండి అది చాలా పెద్దగోస్తదండి పూరి
అంటే మనం ఇంట్లో చేసుకుంటాం చూడు పూరి సేమ్ అదే పూరీనేనా
ఆహ్ అది కాదండి వీళ్ళు కొంచెం మైదా వెస్తారు ఆ ఎందుకంటే సైజ్ పెద్దగా రావాలి కదా పొంగాలి కదా అని చెప్పేసి వాళ్ళు మైదా వేస్త్
ఏంది
ఆల్మోస్ట్ అంటే ఇంట్లో పూరీలు ట్.. పు.. ట్... పు... ట్.. ల్.. హో..
మీ వాయిస్ బ్రేకైతుందండి వినిపియ్యట్లేద్ అసలు హలో ఫ్ హలో
క్ల ర్ ప్
లేదండి వినిపియ్యట్లేదు హలో..
ఇప్పుడండి
హలో ఆ ఇప్పుడు ప్రాపర్గా వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది
మన ఇంట్లో పురి నాలుగు కలిపితే ఇది ఒకటండి
అవునా అయితే బాగా కడుపు నిండేస్తది
ఒక్కటే చాల అండి ఫుల్గా అయిపోద్ది
అంటే మీరు ఇడ్లీ ఐదు రూపాయలు అన్నారు కదా ఐదు రూపాయల గిడ్లీ ఎక్కడ ఉంటది
మేము యాక్చువల్గా అయితే రెండు కలుపు అదే అండి మా
అంతే గాని ఆనికి మళ్ళీ చట్నీ ఎమైన ఇస్తారా
వచ్చారండి
అబ్బో అయితే చాలా బట్ రండి మీకు
జొమాటో లో ఆఫర్ ఉంటదండి మాకెట్
మాకు ఇక్కడ వది రూపాయలు అని ఉంటది అవును
యక్స్ బట్ మనము గోల్డ్ తీసుకోవాలండి జొమాటో గోల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది వాల్
మీరు తీసుకున్నారా అది
తీసుకున్నామ అండి వన్ రూపాయ తీసుకో నీ సో తీసుకున్న తర్వాత నీకు డైలీ మార్నింగ్ కానీ మార్నింగ్ ఉండదు ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ బేస్డ్ ఆన్ మీరు యాప్ ఎప్పుడ ఓపెన్ చేస్తారనే దాన్ని బట్టి చూస్తార అండి
ఆహా అవునందండి
బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ జోమాటో
ఏంమ్ ఏంమ్ తిన్నారు
ఉదయం నేను యాక్చువల్గాయితే ఫుల్ గా నిద్రపోయాను మాకిక్కడ ఆంటీ ఉంటది కదా ఆంటీ వచ్చి నిద్దర లేపింది నైన్ థర్టీ అ ఏంటి ఇదిగో తిను అని చెప్పేసి పులిహోర తెచ్చేచింది ఆంటీ
బాగుందిందా అండి
బాగలేదండి అందుకే తెచ్చించిదామా
అవునా మరి ఏం తిన్నారండి మీరు
పులిహోర అల లాగే కొంచెం తినేసా కొంచం తినేసా తర్వాత మధ్యనమూ పప్పు అ
వాయిస్ ఎనిపియట్లేదండి మీది హలో
పప్పు అండి నేను ఇంకా త త తిన ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
మధ్యాహ్నం పప్పండి ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకా ఆర్డర్ బే ట్టుకున్నాను
ఆహా పప్పు బాగుంటుందా
ఆ అడ్జస్ట్ కావాలి ఇంకా
హలో
సప్ ప్పగుంటదండి మనం అడ్జస్ట్ కావాలి
మీరు ఉప్పు వేసుకోండి సరిపోతుంది
ఆ అండి వేసుకున్న తర్వాత సరిపోయింది
ఆ ఎక్కడికి వెళ్ళలేదా ఈ రోజు ఆదివారం క దా
లేదండి యాక్చువల్గా అయితే టెంపుల్కివెళ్దాం అనుకున్నాను బట్ టే వాషింగ్ ఇంక ఇవన్నీ చేసేలోపు చాలా లేట్ అయిపోయింది
మీరు ఎందుకండి అన్ని ఇంగ్లీష్ పదాలు వాడుతారు బాగా తెలుగులో చక్కగా గుడికి అని జెప్ పచ్చు కదా
బై మిస్టేక్ వస్తున్నాయి అండి గుడికి ఈ రోజు వెళ్ళలేకపోయాను ఎందుక ఎందుకంటే బట్టలు అక్కనికి వెళ్ళాను అది చాలా లైట్ లైట్ అయిపోయింది ఫోర్ థర్టీ అయిందండి అందుకని చెప్పేసి ఇంక తర్వాత కూర్చొని చదువుకున్నా కొద్ది సేపు ఇంకా ఫోర్ థర్టీ కి కూర్చుచ్చున్నాను ఫోర్గాదు ఫైవ్ కూర్చున్నానుండి ఇంకా తర్వాత సెవెన్ సెవెన్ ఓ క్లాక్కిి లేచా క్వార్ట్ర్ పెట్టానండి
అవునులేండి
ఉమ్
ఏం చదువుకుంటారండి మీరు
నేను ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ చదువుతున్నానండి
ఆహా ఓకే అండి
ఏం ఏమంటారు ఫుల్ స్టాక్ డెవలప్
నేను మీకు నిన్న ఒక రీల్ పెట్టినా చూడండి ఏదో జపాన్ లో ఆ అది చూడండి ఒకసారి మీకేమన్నా
అది నో కోడ్ లోకోడ్ ప్లాట్ఫామ్ లాగా అండి ప్రెజెంట్ నే యాక్చువల్గా ఆఫీస్ లో పని చేస్త దా దానికి రిలేటెడ్ గా నేను బట్ అదేమి అంత ఉండదండి
అవునా
చాలా బోరింగ్ కోడుతది
ఆహా
లైక్ ఎక్కువ కాన్సెప్ట్స్ ఏమి ఉండవండి స్ట్రైట్ ఫుల్ లాగ ఉంటది సో డైనమిక్ చేంజెస్ అందుకు ఏము ఉండవాండి అ సో నన్నడుగతే వెస్ట్ హే అంటాను
ఆ హా
ఉమ్ ఎప్పుడైనా కానీ ఆ ఏదైనా లాజిక్స్ ఉ అ కదండి అవి చాలా డైనమిక్ గా ఉండాలండి అప్పుడే మనం చాలా నేర్చుకుంటాము
హ ఇ సర ఏంట అండి
తిన్నారాండి
ఆ తిిననండి ఇవాళ బయటికి వెళ్ళాను నా ఫ్రెండ్ వచుంటే అక్కడ వెళ్ళి గోబి రైస్ మరి ఐస్ క్రీమ్ ఇంటిక వచ్చారు మధ్యాహ్నం కూడా మాకు ఫంక్షన్ ఉన్నింది వెళ్ళాం అక్కడికి
ఓకే ఓకే
హ ఆ ఏంటండీ
ఇంకా ఈరోోజు యాక్చువల్గా అయితే నిన్న మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారంండి ఇంకా ఈరోజు హాల్దేనే మళ్ళీ ట్యూస్డే న హాలిడే పెట్టాలండి పాస్పోర్ట్ కి అప్లై చేశాను
వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందా
అవునండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ రమ్మన్నారు
ఆహా
ఇన్సేపు పడుతుదంట నార్మల్ అతేవి
మీరు అప్లై చేసుకున్న వెంట మడి స్లాట్ బుక్ చేసుకున్నారా
అవునండి స్లాట్ బుక్ చేసిన తర్వాత పేమెంట్ చేసేసాను
అవునవును అవునంతే
మాములుగా ఎంతసేపు పడుతుందిండి అక్కడ పని మాముూలుగా
నేనైతే మా దగ్గర ఉన్న ప్లేస్ లో వెళ్ళాను అక్కడైతే ఎవరంత జనాలు లేరు కాబట్టి నాకొక అర్ధగంట గంటలోనే అయిపోయినంది కొన్ని కొన్ని చోట్ల ఉదయం వెళ్తే సాయంత్రం అవుతుంది అంటే జనాలను బట్టి అండి అది
ఓకే ఓకే
ఏరియాలో అంత జనాలు లేరా అదే మేము తిరుపతి అట్ల పోతే పొద్దున పోయినారు నా స్నేహితురాలు ఒక అమ్మాయి ఆ అమ్మాయిది సాయంత్రం కాలం అయిపోయిందంటు ఉదయం మ వెల్లి నింటే
ఓ మై గార్డ్
అంటే అక్కడ జనాలు అట్ల దాన్ని బట్టి
నేను యాక్చువల్ గా అయితే ఓ లీవ్ తీసుకోవాలండి ఇంకా తప్పదు ఇంక ఎందుకు కాబట్టి హాఫ్ అన్ అవర్ కి అలా పర్మిషన్ ఇవ్వరు సో అని చెప్పేసి నే ఫస్ట్ఫ్ లీవ్ తీసుకోవాలి ఇక స్ ఫస్ట్ స్టఫ్ ఒకటి తీసుకున్నామో ఫుల్ తీసుకున్నాం అనేది అర్థం కావడం లేదు అందుకని చెప్పి అడుగుతున్నాయండి ఎంత సెప్ పడతాది అ
మీరు ఫస్ట్ హాఫ్ డే తీసుకోండి, అక్కడ టైం అయిపోతే వెళ్ళండి ఆఫీస్ వాళ్ళకి చెప్పండి అది
అవునండి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ అప్ లీవ్ అప్ అప్లయ్ చేస్తా అప్రూ్ చేయండి అని అడుగుతాను ఇన్ కేస్ పని అయిపోకోకుండా మళ్ళ సెండ్ హఫ్ అప్ల చేస్తా లేదంటే అ
సరేండయితే ఉం ఉంటాను
ఉ ఉంటనండి